హలో ఏం లేద ఆ మీరు
ఏం లేదు ర
పనే లేదు గద ఈశ్వర్వ అవునా మేము కూడా ఫేస్ ప్యాక్ చేసుకుంటున్నాం తిన్నం తిన్నాం తిని వచ్చి ఫేస్ ప్యాకెట్టుకుంటున్నాం
ఆహా ఎందుకు
రేపు పంచా టెక్ ఫెస్ట్ స్టార్ట్ మాకు అందుకే కొంచెం ఏమి లేదు ఫస్ట్ అయితే అయితే డార్క్ సర్కిల్స్ కోసం టీ అది బ్రూ అది కాఫీ పౌడర్ ను అన్ని పెట్టినం తర్వాతకి కాస్ పోనాంక అది వాష్ చేసుకొని మళ్ళా ప ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాం
మేము నేను ఎట్లా పెట్టుకునేదాన్ని తెలుసా
ఊ క కర్డ్ కాఫీ పౌడరు హనీ
ఆహా అంటే చేసుకునా
ఒక మా ఫ్రెండ్ ఉంటది సుమేరా అని ఆమె ఇచ్చింది
ఆహా మీద అడుగొచ్చుకున్నారా
ఆమె ఇచ్చింది అప్పుడు పోతే సాయంత్రం
వచ్చనే పెట్టుకునే దాన్ని టమాటో ఉంటదిగద దాని మీద కాఫీ పౌడ్రేషి ఫేస్ కి స్క్రబ్ చేసు నేదాన్ని
మేం కూడా కా టమాటో లే లేదు తేయలే
నేను అట్ల చేసుకునే దాన్ని అయితే అది డల్స్ తిన్న అనేది పోద్ది
హ అవును
నేను ఈరోజు పాండ్స్ కొనకచ్చుకున్నా
అవునా నేను కూడా పెట్టాలిక పాండ్స్ స్టార్ట్ చేయాలి మొత్తం
సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట చిన్న డబ్బా మ్మ్ నేను ఈరోజు కొన్
తెచ్చుకుంటా
ఈ రోజు మేము షాపింగ్ కి పోయినం
హ్మ్
అయితే మా మా ఊరు పక్కన ఒక పెద్ద సిటీ ఉంటది ఆ అక్కడికెళ్ళినం
అవునా ఏం తెచ్చుకున్నవక్క
మా బాబుకి రెండు డ్రెస్సులు తీసుకున్నా మంచిగా ప్యాంట్ షర్ట్లు
మ్మ్
ఆయన వాళ్ళ అన్న షాప్ లో మళ్ళీ ఆ ఇక మా అత్తం వెళ్ళిపోయినంక మళ్ళీ మేము అదే షాప్ కి పోయి నా కోసం ఒక రెండు డ్రెస్సులు సెలెక్ట్ చేసుకు కొన్నా
అవునా
ఆ ఒక ఈరోజు డబ్బులెవ్వనే పక్కన పోయే వాళ్ళవన్నాయి కదా పక్కన పెట్టమంటే పక్కన పెట్ ట్టైతే రేపు తీసుకొని వస్తాడు రెండు కలిపి పదిహేను వందలు వచ్చి ఇచ్చి తీసుకొని వస్తా అన్నాడు
అవునా వర్క్ డ్రస్సా
ఒకటేమో లాంగ్ లాంగ్ ఫ్రాక్ అన్నమాట వర్క్ అంటే హెవీ వర్క్ కాదు నార్మల్ వర్క్ మంచి లాంగ్ ఫ్రాక్ ఒకటేమో బ్లాక్ కలర్ లో ఉంది ఒకటేమో మెహందీ కలర్లుంది ఇగ ఏదో ఈ బావ సెలెక్ట్ చేసి ఇస్ కోర్సనొస్తానన్నాడు ఇంకొకటేమో స్కై బ్లూ కలర్ ఉంటదిగా అది త్రీ పీస్ సెట్ ఉంటది కుర్తా సెట్ మమ్మీ కు ఉండే చూడు మమ్మీది ను్ తీసుకుపోయేసు నోజా నడు
మ్మ్ మ్మ్
ఇట్లాంటిది కానీ కొంచెం వర్క్ ఉంది ఆ అట్లా అదొకటీ ఇదొకటి ఊఁ ఆ బావున్నాయి రా మంచి గున్నయ్ ఇగ రెండు ఉస్మానియా మే మార్ట్ తే ఉంటేత్ తిడ్తది మళ్ళీ కొనియ్యద్దు అనీ పొయ్యి ఇక బావ చెప్తే పొయ్యి పక్కన పెట్టి వచ్చినాం రేపు దీస్కొనొస్త అన్నడు
బ్లాన్ సార్ ఊఁ బ్లౌ బ్లౌజు కుట్టిచ్చాల్ దా అది ఈరోజొచ్చిందీ బాగుంది
మంచు నేన్ జెప్పలా అట్లా కుట్టిస్తే మంచిగుండదు హ్యాట్ సర్మీద
ఊఁ ఫస్ట్ ఏమన్నదామె నైట్ కాల్ జేసిందీ నైట్ కాల్ జేషీ ఆ ముందు ఇట్లా డిజైన్ నువ్వు జెప్పినట్టు పెడితే చేతుల్ చిన్నగొచ్చేటట్టు ఉన్నయమ్మా అన్ చెప్పింది
ఆహ్
అయితే నేనేమన్న ముందు డిజైన్ లేకున్నా పర్లేదు గానీ చిన్నగైతే వద్దాంటి హ్యాండ్స్ అన్జెప్పినా ఇగ
ముందుడ్
ఐతె మళ్ళా లేదు మళ్ళా ట్రై సిందట ట్రై జేసీ అంత మంచిగా వేసింది ఇక మరీ పైకి కూడా లేవు మంచిగా ఎట్లా మోకాళ్ళ వర్కీ ఇట్లా మోచేతి వర్కున్దీ హ్యాండ్స్ ఊఁ నాక్ సెట్ ఐన్దీ యేస్ కోన్ జూసా ఊఁ ఊఁ బావుంది అవి గూడ యెయ్యి నేన్ గుడ ఔను అది వేస్ కోవాలి మళ్ళా ఒకసారి ఫెస్టివల్
ఊఁ ఏసుకో నువ్ గుడ రంజాన్ కేస్ కుంటే నేన్గుడ రంజాన్కి ఒకవేళ బావ పంపిస్తే ఏస్కుంటా నేన్గుడ ఏస్కొని ఫోటోలు దిగుతా
మ్మ్
నేన్గుడ్ ఇప్పుడ్ ఈ రెండో డ్రెస్సులు దీసుకుంటున్నా గదా ఇప్పుడు ఈ పండగ ఏస్కోన్ ఇగ మా అత్తయ్య చూస్తే మల్లెక్కడివీ అని అడుగుద్ది ఏమైన చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్ టై గదా
ఊఁ
కోసం ఏస్కోని మళ్ళీ మా పండు జూన్లో బర్త్ బర్తడే ఉందిగా
ఔనవును
ఒకటే మా ఆన్వర్సరి కొకటేస్కుంటా
నా బర్త్డేకి ఇంకా తీసుకోవలే నేను
మ్మ్ అ ఒకవేళ నీకు డ్రెస్ తీసుకుందాం అన్నదనుకో మీ మమ్మీ మా ఊరు రా అక్కడ అన్నయ్య వాళ్ళ షాప్ లో మేము చెప్తే అని తక్కువకి ఇస్తాడు ఎంత పడితే దానికే ఇస్తాడు తెలుసా ఇప్పుడు నా డ్రెస్సులకి ర వే మూడు వేల అయిన డ్రెస్లకి వెయ్యి పదిహే వందలు చూసుకుంటాను అవును కుర్తా సెట్ టైప్ లో డైలీ యూస్ కుర్తా సెట్ ఉంటాయి యూడు
మ్ మ్ నార్మల్ టాపులు కూడా తీసుకోవాలి అక్క నా దగ్గర లేవ్వసలు
ఆ షాప్ లో తక్కువకు ఉన్నాయిరా అన్నయ్య మేంతంటే అంతకిస్తున్నాడు వాళ్ళకి ఎంత రేట్ ఇట్లా పడితే అంతే రేట్ కి ఇచ్చిండు అనమాట ఈ రోజున మా కొడుకు మా కొడుకు డ్రెస్ లో కూడా వెయిరూపాలే అయినయీ మంచిగా రెండు టీ షర్ట్లు రెండు షర్ట్లు తీసు కున్నాం రెండు పాయింట్లు తీసుకున్నాం మంచి మ స్తున్నాయి అసలు తీసుకున్నాం వెయ్యి రూపాయలు అయినయి ఆ పడుకున్నాడు రా పడుకున్నాం నే ఇగ డ్రెస్ వేసి ప్యాంపర్ అదిది వేసినంక నీకు ఫోన్ చేస్తున్నా
అవునా
ఆ
ఆ అప్పుడే వెళ్ళిందం ఫోన్ చేష్
మాకు ఫోనే చేయట్లేదు మస్తు బిజీ
నువ్వే చేస్తలేవు అని అంటవు
ఆ యొక్క ఆ రా నా కొద్దిగా లేతే మీ భావను పంపించినాక అర్హంతోనే అయితుంది నాకు
పో అని అంటుండు
అవునా ఎ ఇప్పుడు పోతరంట మరి వా యాత్రకి
జిందికి
ఆహ ఫిఫ్టీన్త్ కా
అవును
సిక్స్టీన్త్ కి వాళ్ళ బర్త్ డేకి ఉన్నారా
ఉండదట ఫిఫ్టీన్ కే పోతదట
మరి నువ్వు సెవెంటీన్కి వస్తావుగా
అవును నేను సెవెంటీన్ కోస్
మరి ఎట్లా షాహిద్ గాడు
వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చేసుకుంటాడంట బర్త్డే
ఆహా మీ చెల్ల ఆడి చేసుకూడదంటన
ఏమో మరి తెల్వదు నాకు
మరి తీసుకుపోద్ది మీ మమ్మీ
తీసుకోబోతది కానీ ఇక ఏమో తెల్వదు మా తమ్ముడు ఎట్లా వాళ్ళ ఫ్రెండ్స్ తోట చేసుకుంటడుగా
ఆహా వా ఆయన మరి ఆ రోజు షాప్ తీస్తాడా
డౌటే
అయ్యయ్యో మళ్ళీ ఎప్పుడొత్తదంట మీ అమ్మ
న ఏమో ట్వంటీకి వస్తారు కావచ్చు
ట్వంటీ వన్ కి ఎట్లైనా పండగనేగా
నా కూడా పోయి బోరు కొడుతది ఎవ్వరుండరు ఆ
ఈముంది రెండు రోజులు అయితే నువ్వు ఎట్లైనా పోయేసి
మా అత్తమ్మ బిడ్డ కూడా వస్తా అన్నది మరి ఆమె ఎప్పుడు అస్తా తదో
ఆమె ఆమె రావడం మే డౌట్ ఎ రా
ఆ లేదు చెప్పింది
చెప్పింద వస్త
అన్న నేను ఆ ఏం టైం పాస్ ఉ టది కో పిచ్చిలెత్తది
ఎందుకు
ఆ ఇప్పుడు అళ్లా కొడుకుంటాడు ఎత్తుకోవాలి అని ఆమె పని చేసుకుంటది
అవును అయినా పెద్ద కొడుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మకాన్నే వదిలి పెట్టో స్ టదిగా చిన్న కొడుకు ఒక్కటే ఉం టడు మంచిగా ఆయిన కూడా పండు కుంటాడు మంచిగా నీకు అదో ఇదో చేసి పెడుతుంది ఇమైతే అప్పుడు ఒకసారి జేసి పెట్టిన మీరు పొద్దున్నయితే చేసి పెట్టదు.
ఈమె కూడా చేత్తది. కావచ్చు ఈ సారి అప్పటి లెక్క లేదు గాదా కొంచెం
ఎందుకమ్మా ఒక్కొక్కతే తింటంది.
చికెను అవన్నీ జేసింది. సేమ్య జేసింది.
ఏమో మరి సూడు ఇగ పెడతదేమో
పెడతది. ఎట్లాగో ఇప్పుడు నాకు మళ్ళా ఎయిటీన్ వరకి లేవ్వు ఫాస్టింగ్స్ నైన్ ట్వంటీ రెండు రోజులు అయితే
ఆ ఇంకేంది మరి అచ్చి మంచిగా ఉండొచ్చు.
హ్ ఉండొచ్చు ఇగ మా తమ్మునికే వండి పెట్టాలి. మా మమ్మీకి చికెన్ పచ్చడి పెట్టి పో అని చెప్పిన అది పెడితే కొంచెం మే మేమే నేనే అన్నం అండు కుంటా అయిపోతది. గాదా
అవును. గంతే గదేముంది ఒక రోజు నేను చెప్తా ఉం
ఎగ్స్ కూడా ఏసుకోవచ్చు. ఆ ఎగ్స్ కూడా ఏసుకోవ చ్చు చపాతి కూడా ఏసుకోవచ్చు. గాని
ఇంకే ముందు మంచిగా చేసుకోండి.
ఈ రెండు రోజులు నేను ఫస్టింగ్ ఉంటా
నేను రేపు ఉందాం. అనుకుంటున్నా గాని మీ బావ వద్దుంటున్నాడు రా
అవునా ఎందుకట
ఆ నాకు తలా బాగా నొస్తుంది గాదా ఆ తలా బాగా నొస్తుంది. మళ్ళా ఈ అబ్బాయి మస్తు సతాయిస్ స్తుండు. బాగా చికాకు చేస్తుండని మీ బావ ఆస్సలు వద్దు అంటండు.
ఆ వద్దులే ఏమోద్దు
మళ్ళ వచ్చేసారి కి ఉందువు లే ఇప్పుడే ఎవరూ ఏమంటారు. నిన్ను ఆది ఇది అని
హ్ అంతే
హ్ రేపు ఓ ఏమో ఇగ చూత్త ఇగ రేపు ఉండాలా ఉండొద్దా అని అడుగుతా మళ్ళీ ఓ ఒకలు ఉండాలంటే పొద్దుగాల్లే లేచి అన్నం కూర వండుకో
మ్
ఏవో చూతా చూషి చెప్తా ఇయనువ్ పొద్దుగోలే లేవవు కదా మం మల్లేగా మ
లేదు లేదుస్త తప్పై తిని వస్తా రేపొద్దున జీరా రైస్
ఆహా టేస్టీ కాబట్టి తెలుస్తువా
మేము మధ్యాహ్నం వరకు లేపము కదా పొద్దునెళ్లి తినేసి వచ్ వచ్చి మంచిగా వండుకొని మళ్ళ మ మధ్యాహ్నం మెస్ కి పొ
మా ఫోన్ ఎప్పుడు మాట్లాడతారు మాతొని
చె నువ్వు చెయ్యక్క నాకు టెన్ థర్టీకి అట్లాలేస్తా
ఆ అట్లయితే ఏం లేదు నా కొడుకుని పండుకోబెట్టి ఎంతసేప అయినా మా మాట్లాడొచ్చు
మ్ మ మా ఫ్రెండ్ ఫోన్ నుంచిలు కూడా చేస్ పనులు నీకు
ఆ నువ్వే మాట్లాడువ అయిపోద్ది
ఉ సరే
ఆ ఇప్పుడు మీ బావ పక్కన నేను బండుకు పెట్టి వచ్చిన
అవునా సరే సరే
చర్లే మరి
సరే అక్క బాయ్
అ
ఏతే